హలో
ఏం జేత్నావ్
ఏం చేయట్లేదే నువ్ ఏం చేస్తున్నావ్
ఏముంది ఏం లేదు ఏం జేయట్ల కాలీయే
తిన్నావా?
ఆ
అటు ఎలా ఉంది వెదరు, ఏదన్నా చేంజ్ ఉందా?
మొన్న వర్షం పడింది.
ఇప్పుడు ఎలా ఉంది?
అలా ఉంది అంటే మరి అడికేయిట్లేదు తగ్గిందిలే వెదర్
ఉమ్ ఉంది వర్షం పడినట్టు మబ్బులు చేసి
ఆ
ఇక్కడ ఏందో సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతుంది రోజు.
ఆ ఇట అంత లేదులే మొన్న బడింది బాగా అంతే ఇటు బాగానే ఉంది, ఆ ఏంది ఇంకా?
ఏం లేదువే ఎలా మీరు ఎలా ఉన్నారు అందరు ఇంట్లో, ఆంటీ వాళ్ళు బాగున్నారా?
ఆ ఆంటీ వాళ్ళు బాగనే ఉన్నారా?
ఆ బానే ఉన్నారు.
ఉమ్
మీ అక్క పెళ్ళి అయిందిగా వచ్చార మీ బావోళ్ళు
ఆ మొన్న వచ్చి ఎళ్ళారు
ఏమంటారు మీరు
ఏమో చక్రాలు వండింది మా అమ్మ, హలో
ఆ ఆ చెప్పు ఏం వండారు?
చక్రాలను బూంది వండింది.
ఉమ్ ఒకసారి పకోడితో అవి చేసుకొచ్చా చూడు? వేరుశనగ పప్పుతో అది బాగుంది అప్పుడు అది ఎలా చేసారు?
మా అమ్మ చేసింది, అ ప్రాసెస్ నాకు తెలీదు.
ఆ శనగపిండితో చేస్తారా అదీయ
చనక్కాయ పప్పులు కావాలి దానికి శనగపిండి అవసరంలా. చెనక్కాయ పప్పులో అనూ బెల్లం అవసరం
ఉమ్
ఉమ్
ఏమని పిలుస్తారు మీ భాషలో దాన్ని?
పప్పు చెక్క అని పిలుస్తారు.
చిక్క
హలో పప్పు చెక్కనే వినపడిందా పప్పు చెక్కని
ఆ వినబడిందిలే.
ఈ అంటే బూందీ అంటే ఈ ప్రాసెస్ తెలుసు అది, ప్రాసెస్ తెలీదే నాకు కూడా ది
బూందీ తెలుసా నీకు
ఆ
అది అది శనగా పిండితోనే గద చేసేది.
ఆ శనగపిండి కావాలి బాగా పిండి బాగా పలస కలుపు కోవాలి
నేనొ ఒకసారి ఎసా అవి రాలా లుండల్లాగా రాలా అవి
దానికి ఇంకొక గెరిటి కావాలి అసనికి పిండి అంటే బూందీ లాగ రావడానికి ఇంకొకటి ఉంటది అది కొనాలి మనం షాప్ లో ఉంటయి అయి
ఆ
ఆ దాని మీద పిండి ఎస్తే అప్పుడు బూందీలాగా వస్తాయి ఒక గెరిట్ లాగా ఉంటది అది
అని తొందరగా మాడిపోతాయిగా అవి ఎలా తీస్తారు మరి
అంత తొందరగా మాడు మాడకుండా దగ్గరుండి చూసుకోవాలి చాలా జాగ్రత్తగా అయ్యా ఆ పాటిని అడుంచుకొని దగ్గరగా ఆ మనిషి ఇద్దరు ఉండాలా ఆడే అప్పుడు కాని ఒక వేయడానికి ఒకళ్ళు తీయడానికి కుదరదు
తీయడానికి కూడా ఒక గరిట కావాలి కదా
ఆ ఇద్దరు మనుషులు క కావాలి అక్కడే ఉండాలి ఇద్దరు మనుషులు అప్పుడు కానీ ఆ పని అవ్వదు ఉ
కానీ బాగుండిద్ది అది బుంది మనం ఇంట్లో చేసుకుంటే బయట ఆయిల్ చేది వ వాడుతారో తెలి
ఆ
ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటారు అంటు
ఆ అదే
అక్కడ కొట్లలో అసలు అవి నూనె అవే
ఆ అదే
ఆ చక్కలు చక్రాలన్
మా అమ్మ ఇంట్లోనే చేస్తది ఆ మా అమ్మయితే ఇంట్లోనే చేస్తది బయట తొందరగా పోను ఎప్పుడో ఒకసారి
ఉమ్
కొనేది
అంటే ఆంటీ ఒకళ్లే కొంద చేస్తారా
నేను కూడా చేస్తా కొంచెం హెల్ప్ మములుగా అయన్నీ కలబెడతాం అయితే అయి నేను చూస్తాన్న
ఉమ్మ్
తమ అయి ఈ అయయితే చూస్తా కలిపెడతా ఉంటా అయి ఇవి తీసుకొస్తా ఉంటా ఉ మా అమ్మ అయితే ఇంకా పోయి కాడే కూర్చొని అవి చూసుకుంటా ఉంటది
అంటే చక్రాలు ఎస్తే దాంట్లో నువు ఆ గిద్దెల్లో ఎసి ఆంటీకి ఇస్తా ఆంటీ వండుతారు అంతేగా
ఆ
చక్కలు ఎలా లుండలు ఎలా చేస్తావు నువ్వు ఇప్పుడు అంటే చక్కగాది ఉండిద్ది ఒక పూరిలాంటిది
ఆ అది కా ఆ ఉంది పూరి ఉమ్ మాములుగా పూరిలు చేస్తాం కదా ఆ చెప్పలు చేరా ఆ మక్క మక్క వచ్చినప్పుడు ఆ చెప్పలు చేస్తాం నేనైతే చెయలేను అంతా చాలా ప్రాసెస్ చాలా ఉంది
ఆ అదే ఒక ముగ్గురు ముగ్గురు అయితే కొంచెం మాట చెప్ కుటల్ వచ్చిచేత్తది
ఆ అదే కదా అమ్మో నా వాళ్ళ ఆ చెక్కలు తొందరగా అవ్వదు పని చెక్కలు పని
ఆ అంటే సంక్రాంతికి అక్కయ్య వచ్చి వచ్చింద్దా ఆ టయానికి ఎవరైనా
ఓ వండుకుంటి చక్కలు మేము చెప్పే చక్క చక్రాలను ఇ బుంది అర్సులు
ఆ
ఆ మిఠాయి పడతాం అంతే
అరిసల్ ఎలా చేస్తారు మీరు
దానికి బిపిండి కాబట్టి ఆ నూనెతోనే చేస్తాం నెయ్యి అంటే పెట్టలేము మనం నూనెతో చేస్తాను దానికి మళ్ళీ బియ్యపు పిండి అప్పుటికప్పుడు పట్టించుకురావాలి బిపిండి ఇమ్ మళ్ళీ బెల్లం కావాలి బెల్లం కరగాలి అంటే పాకం ముదురు పాకం ప
ఉనా
ఆ బెల్లం మొత్తం కరిగేదాకా చూసుకుంటా దగ్గరుండి చూసుకుంటా ఉండాలి మ్మ్
కానీ అది పాకం వచ్చిందో లేదో పరి
ఆ కరెక్టుగా చూసుకోవాలి మళ్ళీ పాకం రాపోతే మళ్ళీ అదంతా చేసింది అంతా వేస్ట్ అయిపోతుంది బెల్లం అదంతా
అవును గట్టిగా అయిపోతాయన నేను ఒకసారి మాఅమ్మ చేస్తుంటే చూసా మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు కలిసి చేస్తారు అది
ఆ మళ్ళా అదంతా వేస్ట్ అయిపోతాది తెచ్చింది మొత్తం మళ్ళీ దాని దగ్గర ముగ్గురు మనుషులు ఖచ్చితంగా ఉండాలి
అవునా
ఆ ముగ్గురు మనుషులు ఉండాల్సిందే
అంటే అది తీసేటప్పుడు కూడా నూనె
ఆ మళ్ళాద్దా నూనెలోంచి తీసిన్ తరువాత మళ్ళీ దాన్ని ఇంకో చెక్క ఉంటాయి కదా వాటిని వత్తాలే అరిసెలు నూనె లేకుండా గట్టిగా అవి మనకు కుదరవుగా గట్టిగా వత్తాలంటే నూనెలోంచి తీయ్యమంటే తీస్తాము
మ్యా
చెక్కలతో వత్తాలంటే ఎలా వత్తుతామ్
మన జాగ్రతగా పైన పెట్టెసేప్పుడు
అవును
తోలు వొలిచేసి కోసం వేడివేడిగా చేసుకోని ఎన్నవడు
అదే ఇంకేంది హలో
ఆ చెప్పిందే
ఇంకేం అంటున్న
అదే ఇప్పుడు మీ సన్న బియ్యం వండుకుంటారు కథ
ఆ
అక్కయ్య వచ్చినప్పుడు చక్కినాలు చక్రాలు వండుకుంటాం ఆ ఆంటీ నువ్వు ఉన్నప్పుడు ఓన్లీ చక్రాలు అవి వండుకుంటారు
ఏం వండుకుంటావ్ మా అక్క అత్తనే ఐ చక్కలు చక్కల పని మా అక్క పెట్టుకుంటది
ఉ
ఆ చకినాలు చేయాలన్నా మాకు చిరాకె అసలే అంతసేపు ఎంతసేపు కుచ్చోవాళ్ళ పోయి దగ్గర అంత సేపు అని కూర్చుంటాం కాళ్ళ నొప్పులు, ఒత్తి ఒత్తి చేసి పోతయి అంతే
నువ్వు టమాటా పచ్చడి చేస్తావుగా టమాట పచ్చడి టమాటా కాయలు కోసి
ఆ ఆ
ఉప్పు ఉప్పులో వేసి ఆరబెడతారా
ఆ ఉప్పులో ఏసి ముందు ఉప్పు టమాటా మొక్కలు కోసి ఒక రోజల్లా పెట్టు
ఉ
ఆ మొక్కకు ఉప్పు లేకుండా అంటే ఉప్పు అసలు ఉండకూడదు ఆ మొక్కకి ఉప్పు పడుతుంది కదా ఉప్పు కరిగిపో పోతుంది కదా ఆ మొక్కల అ ఉప్పు వేసినప్పుడు ఆ మొక్కకి అసలు ఉప్పు లేకుండా పక్కన మళ్లీ పక్కకి తీసి టమాటా మొక్కలు ఎండబెట్టి మిక్సీకి వేస్తారు అప్పుడు కారం కలుపుకోవాలి మళ్ళీ అప్పుడు కారం కలుపుకోవాలి కారం ఎంత అని ఎన్ని కేజీలకు ఎంత కారం పరిమాణం ఉంటది
ఉ
ఉ హు ఉప్పు ఆ మొక్కలకి ఉప్పు లేకుండా చూసుకోవాలి కల్లుప్పు కదా మనం వేసేది మనం కల్లుపు కొంచెం మెత్తగా ఉండకూడదా పైకి
అందుకని ఫస్ట్ లోనే ఫస్ట్ లోనే దాంతో ఆరా పెడతారా
ఆ ఎల్ల కడతావ్ ఆ అలా ఎండినై అనుకున్న తర్వాత అప్పుడు మిక్సీ చేసుకుటం ఉ
మిక్సీలో ఇస్తారా మీరు
ఆ ఏం మమ్మీ ఈ సారి మామిడి కాయ పచ్చడి పడతాంది మామిడికాయలు తీసుకొచ్చారు మా నాన్న పచ్చడి మామిడికాయలు
ఉ
ఆ మాడికాయల పచ్చడి బడ్తే గానీ
తింటావ నువ్వు పచ్చి మామిడికాయ్
ఆ పుల్లగానే ఉంటది బాగానే ఉంటది తినొచ్చు
మ్ నేను మా అమ్మ కోస్తుంటే తినస్తాను అమ్మ తిడుతూ ఉండిద్ది అది అంటే కొలతలు తీసుకుంటారు అటగ
కొల్లల్ కొల్తల్ తగ్గి
ఆ కొల్తల్ లేస్ లేసిన తర్వాత తీసుకుంటే తిట్టిద్ది
ఆ కొల్తలు కొయ్కి అంటే కొల్తలు ఎయక ముందే తీసు కుంటే మంచిది
నేను మా చెల్లి మా అక్క రౌండ్గ కుర్చుటం తింటు ఉంటాం ఒక ఐదు రకాలు చేస్ సిన తర్వాత చేయ పెడితే ఇ
ఆ అప్పుడు మళ్ళి కొల్త పళట తగ్గిపోతదన్లే
ఆ అంటే ఉప్పు అవి కరెక్ట్ ఎస్తారంటగా కొంచెం తేడా వచ్చిన పాడైపోయిద్దిఅట
పులిహార కావాలి మళ్ళీ దానికి
మ్ మ్ పల్లీల నూనె కూడా ఎస్తారు
ఆ పామాయిల్ కూడా మన ఇష్టం మనం వాడే నూనిని బట్టి ఉంటది అ అ మనం ఇంట్లో ఏం వాడతాం అది
అదే మా అమ్మ చేస్తూ ఉంటే చూస్తా నేను అది కలిపేటప్పుడు కుంచెం ఎర్రగ అసలు నూనె ఎసెప్పుడు తగ్గు అప్పుడే తినలనిపిచిద్ది నాకైతే
ఆ క్కు తర్వాత మళ్ళీ తర్వాత ఏమి తినాలనిపిత్తు వేడి వేడి మీద అన్నం మీద వే
అవును మ్ పప్పులో అయినా బావుండిద్ది
ఆ ఏది మొక్కులు కోసాడు మా నాన్న నిన్న అయిపట్టి అది అది కారం తీస్తే తెచ్చుకొని అదంతా చూసుకోవాలి ముక్కలు చాలా చిన్న పడతయ్ ఓ రోజు కడగాలి అయి తడి మొత్తం ఆరిపోయిన తర్వాత కోసుకోవాలి ముక్కలు
ఉమ్
సైజు లో కోసుకోవాలి అన్ని ముక్కలు ఇంగ అది తక్కువ లేకుండా చూసుకోవాలి
లే డబ్బులు పెట్టి మీరు కోసిస్తారా కోయిస్తారా లేకపోతే మీరే
ఇంట్లో కోసుకోవచ్చు మనకి ఇంట్లో వస్తే ఇంట్లో కోసుకో కోవచ్చు లేతే బయట డబ్బుల కిచ్చే పనిని డబ్బులు మేమైతే ఇంట్లోనే కోస్తాం
మేము అంతే
మళ్ళీ డబ్బులు ఇవ్వాలి బయట ఎవరికైన పొ
మ్ మేము అంతే కొని కోయిస్తాం ఓ ఏంది వంద రూపాయలు అలా తీసుకుంటారు బయట